హలో బాగున్నారా అండి
బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి సండే కదా నాన్ వెజ్ చేసుకుంటున్నాం అండి మీరు
మీకు నాన్ వెజ్ లో ఏమి ఇష్టమండి
నాన్ వెజ్ లో వచ్చేసి చికెన్ అంటే ఇష్టం అండి బాగా
మీరే చేస్తారా అండి చికెన్ లేకపోతే మీ పేరెంట్స్ చేస్తారా
అమ్మ వాళ్ళు చేస్తారు మేము చేస్తామ అండి నాకు చాలా అంటే చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం అండి
ఎలా చేయాలో చెప్తారా అండి నేను ఈసారి చేసుకుంటా
అవునా అండి సరే అండి చెప్తా చూడండి ఫస్ట్ బోన్లెస్ ఆర్ బోన్ తీసుకోండి తీసుకున్నాక పెద్ద పీస్లయినా చిన్నపీస్ మీకు ఇష్టం మీకు నచ్చినట్టు తీసుకోండి చికెన్ని దాన్ని వాష్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాంక దాని ఒక బౌల్ లోకి వేసుకునేసి చికెన్ని ఆ చికెన్ బాగ వాష్ చేసాక బౌల్లో వేసుకుంటారు కదండి తర్వాత కారం పొడి పసుపు వేసుకొని దాన్ని బాగా ఉంటే కలిపేయాలి కలిపేస మల్ల మసాలా పొడిలు ఉంటాయి కదా బిర్యానీ మసాల
ఆయిల్ ఎయర అండి మీరు
లేదండి ఆ వాటర్ ఉంటది కదండి
ఆ
హు అలా వేసేసి కొద్దిగా అంతా బాగా కలిపేసుకునేసి కొద్దిసేపు మూత పెట్టి పక్కన పెట్టు కోవలండి ఒక గంట సేపు ఆగిన తర్వాత ఫ్రై చేసుకోలండి బౌల్ పెట్టేసి ఆయిల్ వేసుకనేసి కొద్దిగా త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని
హు
కరివేపాకు అవాలు జీరకర వేసి బాగా వేపి ఎరగడ్డ వేసి వేపినక కొంచెం మెరుగడ్డ రెడ్ కలర్ లో వచ్చినాంక చికెన్ వేయాలండి మనం ముందుగా అప్పుడు ప్రిపేర్ చేసుకున్నాం కదా అది దాన్ని బాగా అంటే ఏమంటారు కొంచెం రెడ్ కలర్ లో అయ్యేంత వరకు చికెన్ బాగా ఫ్రై చేసుకొని
కరేపాకు కూడా వేస్తారా అండి అట్లా
వేస్తారండి ఆ కరేపాకు కూడా ఉంటే అ టేస్ట్ అనేది స్మెల్ అట్లా ఉంటదండి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలుపుకొని ఇంకా కొంచెం రెడ్ అయిపోనాక మళ్ళా కారం తక్కువ ఉంటే కొద్దిగా కారు వేసుకొనేసి
ఉ
కారం అయిపోయినంకా ఆ ఏమంటారు చికెన్ మసాలా పొడి తీేసుకోవాలనుకుంట
చికెన్ మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారా లేకపోతే ప్యాకెట్ తెచ్చుకుంటారా అండి
ప్యాకెట్ తెచ్చుకుంటాం మేము నాకింట్లో తెలీదండి ఇలా చేస్తారు
ఆ బాగున్నార
ఉమ్ ఆ కొంచం కొంచెం వేసుకోండి అంతే పా ఫ్రై చేసుకొని తినేయచ్చు
అవునా అండి ఈసారి నేన్ కూడా ట్రై చేస్తాన అండి
మ్ చ
మీరు ఎప్పుడైనా చికెన్ లాలీ పాప్ చేసుకున్నారా
ఆ లేదండి ఐడియా లేదు సరే చూస్తా ఉంటాను అప్పుడ కానీ ఎప్పుడు చేసుకోలేదండి కానీ ప్రాసెస్ పెద్దది అట్ల అంటారు కదండి
హ ప్రాసెస్ ఏమ్ పెద్దది లేదండి అవి ఈజీగానే చేస్కోవచ్చు
ఎలా అండి
అదే మీరు బయట షాప్ లో చికెన్ లాలీపాప్స్ అంటే సపరేట్ గా ఇస్తారండి దానికి
హు
చికెన్ లాలీపాప్స్ తెచ్చుకొని ఇంట్లోనే వాష్ చేసుకొని నీట్ గ
ఉ
దాంట్లోకి ఉప్పు కారం పసుపు కబాబ్ పౌడర్ వేసుకొని బాగ మిక్స్ చేసుకోవాలండి అది వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వస్తది కదా
అల్లం వెల్లుల్లి పేస్ట్ అం అ మీరు ఇంట్లోనే చేసుకుంటారు లేతే ప్యాకిట్ అండి
ఒక్కొక్కసారి ఇంట్లోనే ఉంటదండి లేకపోతే ప్యాకేట్ తెచ్
ఇంట్లో అయితే ఇలా చేసుకుంటారంండి అల్లం వెల్లుల్లి పేస్ట్
అల్లము పైన తోలు తీసి చిన్నగా కట్ చేస్ కొని
అ
ఇవి తెల్ల ఆయిల్ అట్లే ఒల్చుకొని దాన్ని మిక్సీ పడితే అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అవుతదండి
అవునా అండి
ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచం పెరుగు కొంచం నిమ్మకాయ వేసి మసాల కలిపి పెట్టుకోవాలండి
అ
ఒక వన్ అవర్ అయినా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాల్ అలా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తర్వాత మీర్ కబాబ్ ఎలా వేస్తారో తెలిసా అండి
అవునండి ఆయిల్ బాగ బాయిల్ అయినా ఇకా చికెన్ వేసి తీసేస్తార ఆయిల్ లో ఫ్రై చేసి
ఫ్రిడ్జ్ లో నుండి తీసి అలా కబాబ్ ఎలా వేస్తామో అలా వేయాలి
అ
అలా వేసిన్ తర్వాత ఒక వన్ మినిట్ కి కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని
మ్
ముందే ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటే కొంచెం ఈజే అవుతుందండి
ఎవేవి కట్ చేసుకోవాలి
తెల్లవాయలు
ఓకె
ఇంకా పచ్చిమిర్చి
ఓకే
అవి రెండు బాగా వేపుకోవాలి ఆయిల్లో
ఓకే
అదయ్ పోతే కొంచెం జింజర్ కూడా వేసుకోవచ్చు అండి లైట్గా
జింజర్ అంటే ఏందండి
అల్లమండి
ఓ
ఆ అదే వేసుకొని నీట్ గా కలుపుకోవాలండి
ఓకే
అది కొంచెం రెడ్ డిష్ లో వస్తే
ఆ
టమోటో సాస్ చల్లి సాస్ వినిగర్ శస్ అలా వేసుకొని నీట్ గా కలుపుకోవాలండి
ఓకే అండి
ఉమ్ అలా కలుపుకొని ఇంకాకా బాబా రెడీ అయి ఉంటుంది కదా
ఆవ్
కబాబ్ తీసి దాంట్లోకి వేసుకోవాలండి
అంతేనా అండి
ఆ అంతే అండి ఆనియన్స్ వేసుకోని మర్చిపోయినా ఆనియన్స్ కూడా స్టార్టింగ్ లో వేసుకు కాది అండి ఇంకా వేసుకోవాలండి
అంటే రెడ్ గా ఫస్ట్ లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి
ఆహా ఏం లేదండి దాంట్లోకె వేసుకోవాలి డైరెక్టుగా
ఇంకా నేను రీసెంట్ గా రీల్స్ లో చూస్తా ఉంటానండి ఏమంటరు ఉమ్ మష్రూమ్స్ కాదు మష్రూమ్స్ కాదు అది నాన్ వెజ్ కాదులేండి ఏమంటారు రొయ్యలు ని ఏమంటారండి
నాకు కూడా ఐడియా లేదండి అది
ఏదో అంటారండి ఉమ్మ్ రొయ్యలిని ఏమంటారబ్బా రొయ్యల్ ని అదే రొయ్యల్ ఫ్రై చేసుకోవాలా
ఉమ్మ్ అన్నీ అంతే అండి సేమ్ ప్రాసెస్ ఏమంటే ఐటం ఒకటి మారుతుంది
అవునా అండి ఏమంటే అది దాన్ని క్లీన్ చేసే విధానం కూడా తెలిసి ఉండాలి
ఆ అవునండి గవేవో నరాలు వస్తాయి దానికి అనా రాల లేట్ గా క్లీన్ చేస్తేనే అది బాగుంటుందంట అండి
నేను చూసినా అండి క్లీన్ చేసేది ఒక రొయ్య ఉంటది కదా దాని ఫస్ట్ తెలు ద పైన పుట్టు పుట్టు అంటే దాన్ని పై బాగం మంద తీసేలా బాడీ పీస్ పైంది
ఆ
తీసేసాక అది కొంచెం మెత్తగ ఉన్నట్టు ఉంటది దాని లోపల త దాని పైన ఒక లేయర్ వస్తుంది మళ్ళ నరం అంటారు కదా మీరు ఆ నరం అనేది చిన్న బ్లాక్ కలర్ లో ఉంటది అది పైన పక్క ఉంటది అది తీసేయాలి మళ్ళీ లోపల పక్క అంటే కింద దాని కడుపు కింద కూడా ఉంటది అట్లాంటిది ఒకటి అది కూడా పీకేయాల
అది క్లీనింగ్ ప్రాసెస్ చాన ఉంటుందండి
అవునండి నేను కూడా చూసాను కాని చూస్తే ఫ్రై చేసేటప్పుడు తినాలనిపిస్తుందండి అది ఎలా అంటే వాష్ చేసుకొనింటారు ఉప్పు, పసుపు, కారం, ఉప్పు వేసుకునేసి కలుపుకొనింటారు దాన్ని కొంచెం నూనె వేసి కారం ఏమంటారు అదే పచ్చిమిర్చి వేసుకొని ఎరగడ్డ వేసుకొని తెల్లవాలు వేసుకొని వేపేసుకుంటారు కొంచెం మగుతేనే ఇవి మన ముందునే కలుపుకొని వేస్తారు
ఉ హు
అవి వేసుకున్నాక కొంచెం బాగా ఏమంటారు మగ్గిపోయినాక కారం పొడి పౌడర్లు అన్ని వేసి ఫ్రై చేస్తారండి అది తగిన ఆ రొయని ఇంగ్లీష్ ఏమో అంటారండి ఎందు పేరు మార్చిపోనా
పైవి అన్ని నా కూడా గుర్తు రావడం లేదఅండి
ఇమంటారు ఫిష్ అండి
ఆ
ఫిష్ ఈకేమన్నా ఐడియా ఉందా
ఫిష్ నేను తినను గానీ ఇంకా అది కూడా మసాలా సేమ్ ప్రసేస్ అడి కబాబ్ చేసుకుంటే బాగుంటుందండి
కదండి ఇది ఏమంటారు ఆయిల్ లోనే ఇట్లా మగ్గిస్తారు అప్పుడు అదొక టేస్ట్ ఉంటుంది ఉంటది మళ్ళీ ఆయిల్ నుంచి దేవేయడం అది ఇంకొక ఫుల్ డ్రై అయిపోతుంది
అవునా అండి
అవునండి దాంట్లో ఫిష్ లో చాలా రకాలు ఉంటాయి కొరమీను ఏమంటారు ఇంకా ఇవి ఫిష్ మార్కెట్ సైడ్ మన రోడ్ సైడ్ కూడా దొరుకుతాయండి మనకు కావాల్సిన ఫిషెస్ కావాలనుకుంటే మనం ఫిష్ షాప్ కి పోవాలండి
అవునా
ఉ ఆ బాగా అంటే ఫిష్ పులుసు కింద ఫ్రై ని ఎక్కువ చేసుకుంటారండి బాగుంటది
అవునండి రోడ్ సైడ్ కూడా బాగా దొరుకుతాయి అవి
రోడ్ సైడ్ ఈ మధ్య పుట్లో ఏమంటారు ముట్టుకుంటే తినేటప్పుడు మెత్తగా స్మూత్ గా తగిలేలా ఫ్రై చేస్తు ఇప్పుడు ఫుల్ డ్రై చేసిస్తున్నారు
ఆ అది ఒక రకంగా బాగుంటుందండి
అంతేమి అంటే మనకి టేస్ట్ తెలిదు ఆడీ జస్ట్ కరం కరం అని తినేస్త కానీ దాని టేస్ట్ ఆస్వాదించలేం అనమాట ఫిష్ తిన్నట్టు అనిపించదు
అది మనం ఇంట్లో చేసుకుంటేనే బాగుంటంది ఉంటుందండి బయట దొరికేవే ఏమంత టేస్ట్ అనిపించవు
ఉ అవునండి
నేను చెప్పినట్టు ఒకసారి చేసి చూడండి టేస్ట్
అవునండి మేము మీరు చెప్పిన లాలీపాప్ ది చికెన్ లాలీపాప్ ట్రై చేస్తాం ఫిష్ కూడా ఒకసారి ట్రై చెయాలండి నేను కూడా
చెయ్యండి ఒకసారి చికెన్ లాలీపాప్స్ తో పాటు చె చికెన్ రింగ్స్ కూడా దొరుకుతాయి చూడండి అవి కూడా టేస్ట్ బాగుంటాయి
ఈ సండే ఇప్పుడు వచ్చే సండే ఖచ్చితంగా ట్రై చేస్తాండి నాన్ వెజ్ ఐటెమ్స్ లో చికెన్ ఈ ఫిష్ ట్రై చేయాలండి
నేను కూడా ట్రై చేయాలండి ట్రైలు
ఉ
ఏం లేదండి కొంచెం వర్క్ ఉంది
సరే అండి వర్క్ అయిపోయినాక చెయండి
ఓకే అండి బాయ్ అండి